అ
హలో వాయిస్ వినిపిస్తుందండి ఆ ఆ బాగున్నామండి మీరు బాగున్నార
బాన్నాం బాన్నాం ఏం చేస్తున్నారండి భోజనం అయిందా
ఆ ఏం లేదండి ఇందాకే వచ్చాం హాస్టల్కి కింద తినేసి పైన్కి వచ్చాము
అవు హాస్టల్లో ఉంటార అండి మీరు
ఆ హాస్టల్లో ఉంటామండి మీరేం చేస్తున్నార
బయట తిని నేను కూడా బయట తిరుగుతున్నాను అండి
అవునా ఏం చేస్తున్నారాండి మీరు కూడ హాస్టల్లో ఉంటార
మే హాస్టల్ ఎలా ఉంటదండి మరి
బాగుంటదండి పర్లేదు ఓకే అల ఉంటదండి మీది మరి
అవునా ఫుడ్ ఎట్లాంటుందండి మరి ఇంట్లో లాగుంటుందా
ఇం ఇంట్ల ఫుడ్డు ఇంట్ల ఫుడ్డు‌లాగా ఉండదండి ఇక హాస్టల్ ఫుడ్ అంటే తెలిసిందే కదండి నార్మల్గా ఉంటుంది
ఉమ్మ్ అడ్జెస్ట్ అయి తింటున్నారా
అవునండి ఒక్కొక్కసారి బాగుంటది ఒక్కొక్కసారి బాగుండదు
అవునండి అవును మీకు ఓకేనా అండి మరి ఫుడ్ పడుతందా మీరు తింటారా
మెడికల్ షాప్ ఆ తింటామండి పడుతాదంటే అలా తినాలి ఇగ
ఉమ్మ్ తప్పదు
తప్పదు తప్పదు అన్నట్టు తింటూనే ఉన్నామండి ఇగ నార్మల్‌గా తినందే ఇగ మనకి ఎనర్జీ ఎక్కడికేళ్ళి వ స్తాదండి తినకపోతే
ఇంకా వండి వాళ్ళ రోజు ఎట్లా జరిగింది మరి ఏం చేసి
తే మనం మతం జీవించలేం కదండి నీళ్ళు నీళ్ళు లేకుండా తిండి లే
అవునండి
అవునండి మీరు మీ హాస్టల్లో ఫుడ్ బాగుంటుందా అండి మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడతారు
మార్నింగ్ ఎయిట్ టు టెన్ వరకు పెడతారు
ఉమ్మ్
ఆఫ్టర్నూన్ టువెల్ థర్టీ టు టూ వరకు పెడతారు త్రీ కెళ్ళినా కూడా పెడ తారు అనుకోండి ఉమ్మ్ అవునండి
మ్మ్ ఇంకా మరి మీరు తింటూ ఉంటారా హా స్టల్ ఫుడ్ తరచుగా లేదంటే బయటి నుంచి కర్రీస్ తెచ్చుకుంటారా నచ్చకపోతే
అమ్మే అది చితికుటు ఇంకా అండి చెప్పండి ఏమో అడిగారు
మీరు తరచుగా హాస్టల్ ఫుడ్ తింటూ ఉంటారా లేదంటే బయట తెచ్చుకుంటూ ఉంటారా
హాస్టల్ ఫుడే ఎక్కువ తింటమండి బయట అంటే మనీ వేస్ట్ అయితది కదా ఎప్పుడో ఒకసారి తింటాం రేర్‌గా
అవునా అండి మీరు బయట ఫుడ్ తినరా అండి మరి
లేదండి నార్మల్‌గా తింటా ఈ అచ్చిన కాడి నుండి అయితే ఏం కొనుక్కోని ఏం తిన్లే అండి కానీ పైసల్ అయిపోయినాయి అదే కొంచెం బాధలు ఉంటుండే నేను
మరి మీకు హాస్టల్ ఫుడ్ పడుతుందాండి మరి
ఉమ్మ్ పడుతాదండి బానే ఉంటాంది ఇగ తినాలి త ప్పదు ఎట్లున్నా పడ్డ పడకున్న తింటానండి ఇగ అప్పుడప్పుడు ఇగ సడన్‌గా స్టమక్ పెయిన్ అయితది రైస్ వల్ల ఇగ మన హెల్త్ తినే ఫుడ్డు వల్ల అట్ల అట్లా అయితది అప్పుడప్పుడు
అవునండి ఇగ సహజం అండి
ఉమ్మ్ హాస్టల్ అంటేనే అట్లనే ఉంటది కదండి
అర్ధం కాలేదండి
హాస్టల్ అంటేనే అట్లే కదండి అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు చదువుకోడానికి ఒక ఊరు కి వచ్చినప్పుడు మమ్మీ డాడీ ఇల్లుని మన స్నేహితులని మన తిండి మన అలవాట్లు అన్నిటినిగా మార్చుకోవాలి అన్నిటికి అడ్జస్ట్ కావాలి ఉన్న ప్లేస్లని జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండాలి ఎక్కువ నమ్మకూడదు అందరితో జాగ్రత్తగా మాట్లాడాలి సహాయం చేసే గుణం ఉండాలి కోపాలు గొడవలు పెట్టుకోవద్దు ఇగ
అవునండి అన్నిట్లో అడ్జస్ట్ అవుతూ ఉంటే
ఫుడ్ విషయంలో గానీ ఫ్రెండ్స్ చదువు ఇగ అన్ని అడ్జస్ట్ అయితేనే బాగుంటది కదండి
అవునండి
ఆ అదే అండి
అవునండి మరి మీరు కాలేజ్కి వెళ్తూ ఉంటారా రోజు
ఆ వెళ్తామ అండి మా ఫ్రెండ్ ఆస్త ఆస్తలేదిగా రేపు పో ఎట్లా పోడ ఏమో ఆమె కూకే నిద్రనే కావాలండి
ఎవరికండి
ఉంటదండి ఇక మా ఫ్రెండ్ మీకు తెలివదామ ఆమెను రా అంటే ఊకే పండుకనే ఉంటా ఉంటదండి కుంభకర్ణుడు ఆమె లా ఇగ వస్తదో రాదో అండి రేపు కాలేజీకి ఆ ముట్టిగానే అల్ అల్ అసిపోతదిగా ఆమె బాగా ఆమెకి స్టైలు
ఇవీ కనుకుంటాండి ఆమెక్
అట్లే ఏం లేదండి నిద్ర కావాలా ఆమీకు వీక్ లేదు ఏం లేదు వీక్లో వీక్ ఉన్నా ఆమె బాగా స్ట్రాంగ్ అండి
అర్థం కాలేదండి వీకున్నా
స్ట్రాంగ్ మాటలతోని చంపితదన్నా
మాటలు తోని సంపతదా
అవునండి ఇక ఆమె ఇక కాలేజ్ పొద్దున కాలేజీకి పోదామంటె ఎగడదాం అంటదామెక్కువ నిద్ర ఇంపార్టెంట్ ఎవరైతే అయినా బోనీ అని నిద్ర పోదమంటంది ఆమె ఎక్కువ
అవునండి నిద్రపోవడం మంచిదే కదండి హెల్త్కి
ఇగ మంచిదే కానీ ఎక్కువ వండుకోవద్దండి ఆ నిద్రలనే చనిపోతే
అవునం మీర అందరు ఫ్రెండ్స్ కలిసి మెలిసి ఉంటారా మంచిగా
బాగానే ఉంటామండి కలిసి మెలిసి ప్రేమగా ఎవరిని ఏమ అనుకోము కొట్లాటలు కావు
ఎ ఎమో అండీ
ఏం
మీరేమన్నా తినిపించుకున్నాడు అది ఇది ఏమన్నా చేసుకుంటారా ఫ్రెండ్స్ లో
ఆ తినిపిస్తదండి మా దాంట్లో మాంచోల్లున్నాదండి వ. నిద్రాలు తినిపిస్తారు మంచిగా జూసుకుంటారు అన్ని జేస్తారుమా.
అవునండి మంచి వాళ్ళే దొరి.
గోడవల్ గూడా అట్లనే బెడుతది. అ అని అదృష్టం సగం దురదృష్టం అన్నట్టు అనిపిస్తది సమ్ టైమ్స్.
ఎన్ని గొడవలు ఉన్నా కలిసి ఉండాలి కదండి గ దాన్న ఫ్రెండ్షిప్ అంటారుగా.
ఆ అదే అండి అట్లనే ఉంటం కలిసిమెలిసి.
ఉమ్ కస్ట స్. పుప్పల్లో అన్నింట్లో తోడు ఉంటేనే ఫ్రెండ్షిప్ అంటారండి.
ఆ అదే అండి ఇగ. ఇంకా అండి ఎక్కడున్నారు మరి మీరు ప్రస్తుతం ఏం జేస్తున్నారు.
ప్రస్తుతం అంటే ఇక పైనికోచ్చినండి రూమ్ లో ఉండి ఉండి బోర్ గోట్టింది. చల్ల చల్ల గాలికి బయిటక్కోచ్చిన అండి పైన ఓ బిల్డింగ్ పైైనకోచ్చిన.
అబ్బో దోమల్ లేవండి మరి పైన.
గాలి వస్తుందండి ఇగ దోమల్లేవు అంత.
పడుకోపోయినార్ మరి మీ. నిద్ర రాద ఎక్కువగా పడుకోరా మీరు.
వోస్తుందండి కానీ నాక్ నైట్ నిద్ర రాదండి పొద్దాంత ఒస్తది గని.
మంచిదే అండి మీరు మంచోళ్ళు.
ఏమో అండి అద ఏంటో అర్ధం గాదు గని నైట్ నిద్ర రాదు పొద్దాంత ఓస్తది. పొత్తు మార్నింగు లెవ్వను ఫాస్ట్గా. మధ్యాహ్నం నిద్రోస్తది మళ్ళీ నైట్ నిద్రోస్తది ఎందుకో నాకు ఊకె నిద్రోస్తా. వస్తదని మీ ఫ్రెండ్ గురించి జేప్పినారు గదా సేమ్ అలానే నక్. ఊకె నీ.
ఫ్రెండ్ ఇగా మొడ్డండి పండుకుంటేనే ఉంటది దిన మంత.
ఉమ్ అవునండి ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలని గుడా ఉండదెం నిద్రే నిద్రే నిద్ర అనిపిస్త. వస్తదేన్నే.
అదే పని చేయాలండి మిమ్మల్నిఎవరన్నాప్తారా పండుకోవాలే డే అంతా పండుకొని ఉండాలే ఏం పని. ఇంకేంది మంచిగా.
అవునండి.
ఆ. ఇంకా అండి చల్లగుంద వాతావరణం ఎట్లుంది చుట్టుపక్కల చెట్. ఎట్లున్నాయా మీరూన్న ప్రదేశంలో.
అవునం.
విశాలం. హు.
ఇంకాండి మీరు కాలేజ్ ఏళ్తున్నాము.
ఏప్ వినిపియ్యట్లేదండి వాయిస్ బ్రేక్ అయితు.
ఉ నా గుడండి చల్లగాలికి టీ తాగాలనిపిస్తు. టీ తాగాలనిపిస్తుంది.
ఉ టీ దాగుతే మళ్ళీ నిద్ర రాదండి నైటు.
అవునండి అదొక బాధ ఉందిక
ఉమ్ అవునండి.
ఉ అదే అండి.
మీరు ఏ టైం వరకు పండుకుంటారండి డైలీ
ఇష్టమండి వన్ టూ ట్వెల్వ్ లెవెన్ టెన్
ఉమ్ మీరు డైలీ త్వరగా పడుకోరనమాట
లేదండి నేనే అంటే మా ఫ్రెండ్ నాకంటే లేటు పడుకుంటాడంది. ఇక వాళ్ళ వల్లనే ఇట్లా అలవాటయ్ కరబ్బావుడు అవుతుందండీ నేను వాళ్ళ వల్లనే కేవలం
మీరేముందండి ఆమె పడుకోకపోతే ఏముంది మీరు పడుకుంటే అయిపో
రూమ్ లో డిస్టర్బెన్స్ చేస్థాదండి ఆమె ఫోన్ చూసుకుంటుంటంది, నవ్వుకుంటుంటందాండి.
డిస్టర్బెన్స్ చేస్తే చెయ్యకని చెప్పాలండి మరి ఎందుకు
లేదండి ఒకరు కళ్ళు మూసుకొని పండుకుంటేనే నాకు నిద్రోత్తది లేకుంటే రాదండి.
పక్కన వాళ్ళు మీ పక్కన వాళ్ళు పడుకుంటేనే మీకు నిద్ర వస్తుందా అండి.
అేదు ఒకటి వాళ్ళది
ఆ
చూస్కో అది ఎత్తుకో మంటుంది దాన్ని ఎత్తుకో ఇంకోటి బ్యా బకెట్లు ఉంది అది వేసుకున్నది వేసుకో హలో
ఉ హలో అండి
ఏ ఏమో అనరండి
మీ పక్క వాళ్ళు పడుకుంటేనే మీకు నిద్ర వస్తదా అని
ఆవున్ అండి అదొ ఒక నాకు రోగం డిప్రెషన్
హ హమ్ అలా ఉండద్దండి ఎవరు పడుకుంటే మనకేంది మనకు నిద్ర వస్తే మనం పడుకోవాలండి ఒకరి గురించి మనం ఏం త్యాగం చేయకూడదు
భూకంపం వచ్చిన వన్డుకుంటే నా మనసు అట్లా కాదండి ఎవరైనా పండుకుంటేనే పండు కుంట వాళ్ళకి ఏమన్నా బాధ ఎస్తేవళ్ళని అడుగుతా అట్లా చేేస్తాండి మా ఫ్రెండ్ అట్లా పట్టించుకోదు అది ఓక ఇట్లా అంతే అంత మంచిది కాదమే హృదయం లేదండి ఆమెకు
అంటే ఉన్నది కావచ్చండి బయటికి చూపిస్తలేదేమో ఆమె
ఏమో అండి ఎవరికి చూపిస్తదో ఎవరికి ఇస్తుందొ తెలవదు గానీ మీరు బాగా నవ్వుతున్నారండి ఆమె గురించి చెప్తే మీరు కూడా అట్లాంటి వాళ్ల
అవునండి మీరు ఆమె గురించి చెప్తుంటే నా గురించి నేను విన్నట్టు ఉందండి.
ఆ అందుకే నా అంత నవ్వు తున్నారు మీరేంటీ ఇలా నవ్వు తున్నారని నేను అనుకున్నాను.
నవ్వడమేముందండి అది నిజమే కదా నిజాలు మాట్లాడితే కొన్నీ కొన్నిసార్లు నవ్వ నవ్వడం సహజం అండి
అవునండి నవ్వుతేనే బాగా కనిపిస్తారు నవ్వుతేనే మంచిది
అవునండి ఉరీకే స్యాడ్గా ఉంటే ఏం వస్తందండి మనం నవ్వి నవ్వి నలుగురిని నవ్విస్త అయిపోతది కదాండి
అదే అండి బాధ పెట్టే కంటే నవ్విస్తేనే మంచిది ఉమ్ వాళ్ళకి వాళ్ళని చూసే బదులు ఏదో ఒక హెల్ప్ చేస్తేనే బల్కున్ మనకు హెల్ప్ చేసి మన వల్ల కాకపోయినా మన మాటతోని వాళ్ళకి హెల్ప్ చేసినట్టు మాట్లాడినా కూడా చాలా మంచిదండి మనకి ఒకరికొరు హెల్ప్ చేస్తుంటేనే బెటర్ దాన్నే మానవత్వం అంటారు ఆ
మంచిదండి
అదే అండి ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి మంచిగుండాలి కల్